హలో
హలో ఎవరండి మాట్లాడేది
మేమండి మాది బట్పల్లి మీరు ఎక్కడ ఉంటారు అమ్మగ హలో
మేము బెల్లంపల్ల అండి
బెల్లంపల్ల ఆ ఎం చేస్తున్రు
తింటున్నామ అండి
ఏ స్నాక్.
లంచ్ చేసినాం కానీ ఆకలైతంది. ఎందుకంటే ఏమో అండి ఈ రోజు ఎలుకలు పరిగెడుతున్నాయి. కడుపులొ అయితే మా బాబాయ్ సేమ్యా పట్కొచ్చిండు సేమ్యా తిన్నాం.
మల్లుడు మల్లుడు మల్లుడు డ్యూటీ పోయిండు మల్లి ఏదో
అసను
మళ్ళుడు డూడి ఎలిండ
ఎల్లిడి
ఎల్లిండా.
ఆ వెళ్ల్ళిండు, వచ్చిండు ప్రస్తుతానికయితే సినిమా చూత్తండు ఇగ.
మళ్ళుడేన్ పురుషోత్తళ్ళుడు. అల్లును వాల్ళ అమ్మ అవు కదా ఊరికెల్లారా
ఊరికెళ్ళిందాండి ఆళ్ల చెల్లె వాళ్ళ ఇంటికి.
చెల్లవాళ్ళ ఇంటికిళ్ళిందా ఏమైనా అకేషన్ ఉన్నాయా, లేకుంటే ఉత్తగనే పోయిందా.
అహ్ ఏం లేదండి వాళ్ళు కొత్తిళ్ళు కడుతుండ్రు.
ఉమ్
ఉహు చూసొద్దామనీ బోయింది ఊమ్ విజిటింగ్ కోసం. సమ్మయింది. వచ్చింది వచ్చింది. మగ్గం కుడుతుందండి మగ్గం నేర్చుకుంటుంది, ఇప్పుడు అదే వర్క్ చే తంది.
ఎంతైనా బాగుంటాయి ఇట్లా మళ్ళునికి నేర్చుకొని చేస్తానని చూస్తాన్నా ఇంక పైసలు తక్కువ.
అందుకే అండి అంతే.
ఏమై ఏమో ఇగ మరి చేస్తుల్లా మరి మంచిగా.
ఆ
ఊ మీ సన్ గారెక్కడికెళ్ళారు. ఇలా ఏ నా ఫంక్షన్ వెళ్ళారా మిస్ సాన్
ఏ ఫంక్షన్ లేదు. మేము మగ్గం క్లాస్ కు తీసుకోపోయినా
ఉమ్
మన్నయ క్లాస్ విన్నడు. పక్కకు తిరగపో
మరి లేకుంటే మరి ఏదైనా రంజాన్ పండగ ఏదనా ఆ ఫెస్టివల్ పోయిండా, ఎవలన్నా ఎవరన్నా పిలు జరాఫ ఫ్రెండ్స్ వేయ లేకుంటే వేరే వేరే వాళ్ళన్నా
ఆ ఉన్నవారు వీళ్లువర రండి
ఎందుకండి వీళు డిసెంట్ బాయి ఆ ఎవరు డవోడ్ టి అన్నరైదేని ఆలోచిస్తున్నాం
అండబా రొట్టిలు గిబా రొట్టిలులేవు
అంతేనా
హుము
మీ ఆంటీ గారి పేరేందండి
మా ఆంటి గారు పేరు ఏం పేరే విజయదేవి ఆ ఆ విజయా విజయదేవి
మరి మీ బావగారు ఏం చేస్తారండి పెద్ద బావ గారు ఎందరు మీరు అసలు మీరు మీ అ మీ య బా మీ ఆయన వాళ్ళ బ్రదర్స్ ఎవరనా సిస్టర్స్ ఉన్నారా ఇంకా
సిస్టర్స్ లేరండి ముగ్గురు బ్రదర్సే శ్రీరామచంద్రులు
బాగా కిస్మత్ అండి మీ వోళ్ళు
ఎందుకో అండి అమ్మాయి ఉంటేనే బాగుండు అమ్మాయి లేక కష్టాలు వస్తు ఉంటే అయిపోవు
ఆ
చీ
అట్లా మీ ఆంటీ గారు ఉంటార ఒక టెన్ డేసు
లేదండి మండే రోజు వస్తది
మండే రోజు వస్తార
హు వాళ్ళ సిస్టర్ ఇప్పుడే కాల్ చేసింది అక్క చేరుకుండదని
ఆ
ఈ ఈ ఈ అక్క ఏరుకున్నదని వాళ్ళ సిస్టర్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది
ఫోన్ చేసారా మరి ఎవరు తీసుకెళ్ళలారట వాళ్ళ సన్ని తీసుకెళ్ళారా
అవునండి వాళ్ళ తమ్ముడు అత్తా అన్నాడు కాని ఎటు పోయిండో తమ్ముడు మరి
అక్కడే ఉన్నాద
అవును పక్కనే
అది వాళ్ళ పెద్దమ్మ పోయిందని కొడుకు అక్కడే ఉండవచ్చు
చిన్న తమ్ముడిని కూడా రమ్మను
ఆశ
మా ఆంటోళ్ళు చిన్న తమ్ముళ్లో ఎవరో కూడా రమ్మన్నలాట
బో పిలవరండి వాళ్ళు అట్లా.
పిలువరాద
పిల్వర్ పిల్వర్
ఎందుకు పిలవరండి పిలుత్తారు.
ఆ
మా వెళ్తారు.
ఏమోమరి చిన్న కొడుక్ కున్నాడని వెళ్ళవచ్చు మీ ఆంట్. టి గారు
ఏ చిన్న కొడుకు చిన్న కొడుకు లేనోళ్ళు. పెద్దకొడుకుఏమన్నాడు? హ్మ్ అయి లేదు రమాదేవి లేదు.
హ్మ్
ఏం పేరేంటి శ్రీకాంతి ఉన్న దా? హా హా హా మాదేవి హైదరాబాద్ లో ఉన్నాదట శ్రీలత ఇంట్లో ఉన్నదట.
మరి వాళ్ళ ఆయన ఎక్కడన్నాడండి మ్యారేజ్ అయిందా శ్రీలతకి?
కాలేదండి. గవర్నమెంట్ జాబ్ చేస్తాంది మరి చూడాల.
తమ్మున్ని గిమ్ముణ్ణి ఎవ్లనన్న చూస్తే బాగుంటుంది కదా.
మాకొద్దయ్య ఉహు ఉహు. అదేం మనకుదిరే
ఉందేనా
అంతే అండి.
హ్మ్
విలేజ్ లో ఉండాలంటే ఇలా తమ్ముళ్ళు ఎట్లు ఉండాలో చెప్పుఒకమాట.
వీళ్ళు హండ్రెడ్ ఉంటే వాళ్ళు వన్ ట్వంటీ ఉంటారు.
అమ్మ అంత స్పీడ్ మనకుకొద్దు ఇక.
హ్మ్ ఓన్లీ ఫార్టీ ఫిఫ్టీ వాళ్ళు కావాలన్న?
అంతే.
మరి మీ రెండో బావ వచ్చాడా? ఫెస్టివల్ కి.
ఆ ఉగాదికిచ్చిండు. ఉగాది పానకం దాగి, ఏ హత్ పూర్ణ పప్పాలు దిని వాళ్ళ పాపను పట్టుకొని వచ్చిండు. ఆ పాపయి పీపా ఇద్దరిది నీ వై ఆర్ హ్మ్
సన్ను ఉండేగా మరి సన్ను వచ్చాడా
సన్ రాలేదుండి. ఈ యాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్ల ఉన్నాడు హాలిడేస్ తీసుకుంటుండు సమ్మర్ రాకముందే
సమ్మర్ రాకుండా తీసుకున్ మళ్ళా సమ్మర్ కి ఎక్కడ ఉంటాడు మరి
ఆశీ బాదుల ఉంటాళ్ళు వాళ్ళు ఆశీ బాదుల ఉంటారు
ఆ
వాళ్ళు ఆసి బాదుల ఉంటారు కాబట్టి ఇగ సమ్మర్లా వాళ్ళ ఇంట్ల వచపోద్
అమ్మ మీకు ఇందిరమ్మ ఇల్లు రాలేదా అమ్మా
రాలేదండి ఎప్పుడు వస్తదో ఏమో, ఆళ్ళ కోసం వెయిట్ చేస్తాన్నం మరి ఇగ
మ్మ్ చెప్పనే చెప్పండి అమ్మా మాకు వస్తది అనిపిస్తుంది ఇగ
హ్మ్ హమ్
హ్మ్ వస్తదన్న కాన్ఫిడెంట్ ఉంది మాకు
ఉంటేనా మీ ఆవిడ ఏం చేస్తాంది అండి సప్పుడ్ లేదు
మా ఆవిడ ఇప్పుడు గారెలు చేస్తుంది
అబ్బో రంజాన్ స్పెషల్ గారెలు ఎ
ఆ రంజాన్ ఫెషల్ మావిడకి ఏం లేదు ఫస్ట్ తిన్నాకంనే లెక్ క్క ఏదైనా
అంతే కదండి తిండి కోసమే బతుకుడాయే
అది అందుకు ఏదైనా
తిన్నాంకనే ఏదైనా మిగులుతది కథం
కానీ ఇగ మీర్ చూసారా ఒకడ్ జాబ్ చే స్ స్తుండ్రు ఎస్పిిఎం లో ఓవ డు ఎబ్రాయిడరింగ్ నేస్తుండు ఓర్ కిరాణ్ షాప్ నడ్ తరూ ఒకరు స్కూల్ కెల్ ఇద్దరూ
మ్మ్ నెక్స్ట్ మీ ఆవిడకి కూడా
మ్మ్ హ్మ్
వెళ్తాది లేండి
ముగ్గురం ఉన్నాం పొట్ల పోంసెలెక్క ఇంట్లోనే ఉం త్తమ్
ఎందుకండి ఒకరు ఖాళీ గా ఎమ్ ఉండాలి వకత్తులు చేస్తారు కదా
వత్తులు చేస్తాలేదు ఇప్పుడు కొత్తింట్లొకి వచ్చిన కాడికి వెళ్ళి మిద్ద మీద కూర్చున్నట్టు కూర్చుంటుండు
ఆమ్ బొతాలే
ఉ
మొన్నటి దాకా కాదండి మొన్నటి దాకా పని అయింది కదా అందుక్ కోసం
మ్మ్
ఇప్పుడు రెస్ట్ అన్నట్టు ఇంకో నాలుగు రోజులు అయినాంక నాలుగు రోజులు అయినాంక స్టార్ట్ చేస్ పెద్దకథ
ఉహు ఆహ అదే మరి మేము అనుకున్నాం ఆ
టీ తాగార
టీ తాగం ఓన్లీ ఈవినింగు అట్లా బయటికి వెళ్ళి స్నాక్స్ తిని వస్తాం
అబ్బా
అట్లా
మరి ఈ రోజు వెళ్ళలేదా
వెళ్తాం సిక్స్ ఓ క్లాక్ కి వెళ్తాం
ఓహో
మా మిసేస్ ని అల దింపి ఇలా తీసుకొని వస్తాం
అవునా తి దూడ్ ఇష్టమేనా మీ మిస్ తెస్కే
మా మిస్సెస్ వద్దు వద్దండి ఏం తీసుకెళ్తారు అంటా
మీరు అట్లనే అయిపోతారు కదా ఇగ
ఆహా అద్దు అన్నవ్
మంచిపని చేత్తావ్
మావిడకి నచ్చదు బయటికి వెళ్ళడం
అబ్బో ఇక మీ ఆవిడకి నచ్చదని ఇక నువ్వు తీసుకెల్లవ్ అంతేనా బాధ పెట్ట
రండే రం ఆ అది రాను రండే రంటే అనీ అన్నరాదు మా ఆమెంటే మాకు రెస్పెట్ బాగా భయం మాకు
అప్పుడు అప్పుడు కూరగాయలు కన్నా పట్టుకపో ఇంట్లో మ బోరు కొడుతాది కదా నినా ఇది
అయిందా అండి
అయిందండి తినుడు అయింది మా చెల్లి మగ్గం కూడా అయింది
మరి ఎంత ఇస్తన్లు మరి మగ్గాంకి పోతే మగ్గంకి ఎంత ఇస్తారు ఫీజు
మేమా అండి ఫైవ్ హండ్రెడ్
ఫైవ్ హండ్రెడ్ మంత్లీ
ఫా మంత్లీ లేదు ఇగ ఒకటె మంత్ చెప్తది ఫైవ్ హండ్రెండ్ ఇయ్యాల్సింది మనకు
ఒకటే మంత్
ఆ ఫార్టీ ఫైవ్ డేస్ అన్నది గాని ట్వంటీ మెంబర్స్ లా ఫిఫ్టీన్ మెంబర్స్ చెత్తండ్రు ఇగా ఇల్లకి ఎప్పుడు నేను నెక్స్ట్ బ్యాచ్ చెప్పుకుంటే ఇంకో పదిహేను వేలు వస్తాయి అన్నది అది
హు సరే అండి ఉంటాం ఇక పది నిమిషాలు ఓకే అండి థ్యాంక్ యూ అండి మాకు కాల్ మ మాట్లాడిన అందుకు
ఓకే అండి